హలో హలో హాయ్ అండి ఏం చేస్తున్నారు ఆ వినిపిస్తుందండి మీ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది తిన్నర
ఆ తిన్నామండి మీరు తిన్నారా
అదిన్నా ఏ
హలో అండి వాయిస్ కట్ అయితుందండి లైట్ గా మీది
హలో
హలో ఇప్పుడు వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్న్నామ్ మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం తిన్నారు అయిందా పని
ఆ అయిఇంది ఎక్కడికో బయటకి వెళ్లారు కదా అయిపోయిందా మీ పని
ఆ అయిపోయిందండి కొంచెం వాషింగ్ మిషిన్ కొనుకున్నామని అట్లా షాపింగ్కి వెళ్ళొచ్చినాము
అవునా ఏం చదువుకున్నారు మీరు
నాది బీకాం కంప్యూటర్స్ అయిపోయింది ఇప్పుడు బిఈడి చేస్తున్నా మీరు
అవునా నేను ఎంబిఏ అయిపోయింది రీసెంట్గానే
అవునా నాది బీకాం కంప్యూటర్స్ అయి తే వన్ ఇయర్ అయింది ఇక కొంచెం చిన్న పాప ఉంది అందుకనే ఇక వన్ ఇయర్ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఆ మ్యారేజ్ అయింది వన్ అండ్ హఫ్ పాప ఉంది
అయ్యో
ఆ ఇక అమె వల్ళ ఇక వన్ ఇయర్ వేస్ట్ ఇప్పుడు మళ్ళా ఇక మొన్ననే ఎగ్జామ్ రాసిన
ఆ
ఇక కౌన్సిలింగ్ లో ఇక ఇక్కడైనా సీట్ వస్తే వెళ్ళాలి ఇక
వెయిట్ చేస్తున్నారా
ఆ
ఉంఇంట్లో అందరుబాగున్నరా ఇంట్లో అందరు బాగున్నరా
ఆ బాగున్నారండి మీ ఇంట్లో బాగున్నారా
ఆ బాగున్నరు
ఆ మీకు మ్యారేజ్ అయిందా అండి
లే లేదు చదువు కుంటున్న ఇంకా
ఆహా అవునా
ఆ
మ్మ్ ఏం చేస్తున్నరు మమ్మీ డాడీ
అంతా ఫార్మసీ
అవునా
ఉం ఇక్కడ కాదు మాది
అహా అవునా మాది నల్గొండ అండి ఫుల్ ఎండలు ఇక్కడ వామ్మో అసలు సచ్చి పోతున్నాం
ఆ మాది ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఇక్కడ హైదరాబాద్ ఉంటు
అవునా మీ స్లాంగ్ బట్టే అర్ధమయింది
అంతా అదే ఇక్కడ కోచింగ్ తీసుకోవడం కోసం వచ్చాను
అన్న అవునా ఎక్కడ ఉంటరు హాస్టల్ లో ఉంట
లేదు పేరెంట్స్ అక్కడే ఉంటరూ లో మా ఊర్లో నేను ఇక్కడ హాస్టలో ఉంటున్న
అవునా మ్మ్ హ్మ్ అంటే రోజు ఎట్లా బై వాక్ వెళ్తరా లేకపోతే వ్యాన్ అలాంటివి ఏమన్నా వస్తాయా
ఇక్ దగ్గరే ఇన్స్టిట్యూట్ కూడా అ వాకబుల్ డిస్టెన్స్
అ హా మంచి ఉంటుందా అండి హాస్టల్లో మొత్తం
అంతే ఇంగ తెలంగాణ అంటేనే చెప్పలేం మా ఆంధ్ర లాగా ఉండదు లెండి ఇక్కడ కొంచెం డిఫరెంట్ అంత అ కష్టం అలవాటు చేసుకుంటున్నాను నెమ్మదిగా
అంత ఫుడ్ ఆంధ్ర ఫుడే
కొద్ది గ కష్టం ఇక్కడ కొంచెం అలవాటు పడాలంటే పడుతది టైం పడుతుంది కొంచెం
అవునవును ఇక మనం చిన్నప్పటి నుంచి అవునండి చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పెరిగి ది ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చి ఉండాలంటే టైం పడతది
ఆ సడన్గా వేరే చోటికి చేేంజ్ అయినాం కదా
అవునవును
ఉం
ఉమ్
కానీ తప్పుదు అలవాటు చేసుకోవాలి ఈ రోజా ఏం పెట్టారు అది ఏమంటరు మీ సైడు నాకు అర్థం కాలేదే మొటి కాయలు అంటరా తెలుసా
ఏహా వ ఏంటిది
మొటికాయలు అ గోరు చిక్కుడు చిక్కుడు లాగా చిన్నవి అంటే చిన్నవి
అవే అవే చిన్నవి మీ సైడ్ మొటికాయలు అంటారా
హదండ మేము చౌదేకాయల్ అంటాము
ఆ మసారి చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అంటాము ఆ గోరు చిక్కుడుకాయలు ఆ చిన్న చిన్న ఉంటాయి గోకర కాయలు
చిం చేేసి చేస్తారు కదా
అవున అవును గోకర్కాయలు మేం గోకర్కాయలా అని అంటాం
ఆ మీ భాషలు మాకు అర్థం కావా లే
ఆ ఎల్వ జేస్కుంటే ఈ అల్వాటుయిత నేయ్ వుంటాధి అట్లా
సేప్ టైం బర్తా ఇంకా ఒక నెలా ఇండోతు ఇక్కడకి
ఆ వన్ మంత్ అయిందా వచ్చి ఆ ఫ్రెంస్వరేనా పరిచమయ య్యిరా
అన్నారు నేను చదివిన కాలేజీ నుండి వచ్చిన ఉన్నారు మా ఫ్రెండ్స్
అహా అందరు అనుకుంతర్
అలే లేదు అట్లే మీరు అందరికి అనుకోకుండా వచ్చాము ఇక్కడికి వచ్చా వచ్చాక సింహస లో అందుకోకుండా కలిసాం అందు ఇక్కడ ఫేమస్
ఆహా ఇన్స్టిట్యూట్ లో మంచిగా చెప్తారా
ఆ బా చెప్తారు
అవునా అవునా అంటే నేను కూడా ఇట్లా గూ ఎగ్జామ్స్ కోసం ఇన్స్ట్యూట్స్ ఎతుకుతున్నా దిల్‌శుబ్‌నగర్ లో ఇంకేం అయిత లేవు మంచిగా ఉంటానేమో ఫీ తక్కువ ఉంటుంది ఫీ తక్కువ ఉంటానేమో ఏమో ఎట్లా చెప్తారో ఏమో అని డౌట్
గ్యారెంటీ ఇవ్వలేము ఇప్పుడు నీదంటే గవర్నమెంట్ సైడ్ కాబట్టి ఓకే ఆ ప్రైవేట్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి గ్యారెంటీ ఉండది ఇక్కడ కోచింగ్ చెప్పి వదిలేస్తారు ప్లేస్మెంట్స్ అట్లా అవి ఏం ఉండవు బయాం ఇస్తుంది
ఆ
గవర్నమెంట్ చేయడంటున్నారు కదా నల్గొండలోనే ఉంటాయి కదండి
నల్గొండలో అంటే మనకు అంత తెలువదండి ఇగ మమ్మీ వాల్ మా చిన్నప్పటి నుంచి హైదరాబా దే అన్నమాట సో నా స్టడి మొత్ త్తం అక్కడే ఇగ అక్కడ అన్ని తెలుసు కాబట్టి కొంచెం అటు సైడ్ చూసుకుందాం అని అనుకుంటున్నా గాని ఎక్క డ ఈ పాపతోటి అయ్యేటట్టు లేదు చదివేటట్టు లేదు
అంతే ఒ పెళ్ళి కాక ముందే చదువుకునేది పెళ్ళైన తర్వాత కష్టం పిల్లలు ఉంటే ఇంగ
ఆ అ ఏడా అసలు ఎంత చదువుకున్నాం అంటే ఇమ పుట్టంగానే ఏమనోదిలేసే పోయినా ఎగ్జామ్స్ రాయడానికి గాని ఇప్పుడు ఉంట లేదు పెద్ద అయితుంది కదా
మ్ ఎన్ని ఇయర్స్ పాపకి
పకి ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే ఒక టూ మంత్స్ అయితే త్రీ పడుతయ్
ఒ త్రీ ఇయర్స్ పడుతదా
త్రీ త్రీ పడుతుంది కదా ఇగ ఫీడింగ్ కూడా ఆపేసింది
మ్ అల్లరి బాగా చేస్తారు ఈ ఏజ్ లో వా వాళ్ళకి మాటలోస్తాయి నడవడానికి బాగుంటది కదా బాగా అల్లరి చేస్తారు
ఆ ఫుల్ అల్లరి వామ్మో పట్టుకోలేక ఈసుకొస్ స్తది వదిలేస్తే చాలు ఆడికిడికి ఉరు కూడే
గతే చెప్తల్లో బాగా నడుచేకొస్తంది మాట్లాడనీకొస్తది
ఆ కొంచెం ఏమంటారు టచ్ టార్చర్ చూపిస్తది
మ్ అంతేగా పిల్లలు ఒక పై ఐదేళ్ళోచ్చే వరకు అంతనే
ఆ ఏం లే కొంచెం మమ్మీకి కూడా అలవాటే అన్నమాట అమ్మ దగ్గర ఉంటది చూసుకుంటది మనం ఇగ పోయి రావచ్చు కాలేజ్ కానీ
ఆ ఇంగ ఫీడింగ్ అప్ వదిలేసినా అంటున్నావు ఇంగేమి ఇబ్బంది ఉండదులే
ఆ ఇగ నేను కనిపిస్తానే ఏడుస్తది నీను కనిపియకపోతే నార్మల్గా ఆడుకుంటానే ఉన్
అదే మీరు ఎంత తక్కువ కనిపిస్తే పాపకు అంత తక్కువ మీ మీద అలవాటు ఉంటది అనమాట అమ్మకు అలవాటు చేసినారనుకో బాగా తన దగ్గరే ఉంటది డైలీ
అవును
మ్
మ్
ఇక్కడ కాలేజు
కా ఆ బీకాం కంప్యూటర్స్ అక్కడే అండి హైదరాబాద్ లోనే ఇక్కడ ఏమంటారు మ్ చైతన్యపుూరిలో మేఘనా కాలేజ్ అని ఉంటది ఆ అక్కడే అక్క సి అక్కడనే ఇగ స్కూల్ కాలేజ్ మొత్తం దిల్సుఖ్నగర్ నే ఇగ
మ్ మీకు ఎట్లా అకౌంట్స్ వస్తాయి కదా వ అకౌంట్ సైడ్ ఎళ్ళోచ్చు కదా ఎందుకు
ఆ ఇగ ట్యాలీ అనుకుంటున్నాం గానీ ఇప్పుడు ఎక్కడ ట్యాలీ చేసేటట్టుంది మొత్తం ఏఐ వచ్చి ఈ జాబ్సే లేకుండా పోతున్నాయ్
అది సాఫ్ట్వేర్ సైడ్ అయితే భయపడాలి అంటే ఏ వచ్చి వెళ్ళిపోతున్నాయ్ అన్నిీ ళ్ళే ఆఫ్ అవుతున్నాయ్ కానీ అకౌంట్ సైడ్ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు
ఈగ అకౌంట్ సైడ్ అంటే మనం నార్మల్గా ఏమంటారు నార్మల్ అకౌంట్స్ ఏ కదా మనం సీఏ చేసుకుంటే చార్టెడ్ అకౌంటింగ్స్ కి కొంచెం గ్రిప్ ఉంటది
అంటే అట్లా కాదు ఇప్పుడు ప్రజెంట్ నీకు కార్పొరేట్ లో నీకు అకౌంట్స్ జాబ్స్ చాలా పడుతున్నాయనమాట ఓపెనింగ్స్
ఆహా
ఇప్పుడు నేను తీసుకుంటున్నది కూడా అకౌంట్ ఏ
అవునా అకౌంట్స్ లో మనకి ఎ ఎక్కువ ట్యాలీ నేర్పిస్తారేమొ కదా
లేద ఆ టాలిం నేర్పించారు అకౌంట్స్ నేర్పిస్తారు ఎంబీఏ లో వస్తాయి అవి నేర్పిస్త బాగా జప్తుగా
ఆహా ఇక దీని బసెస్ మీద మనం ఏ ఏ ప్రైవేట్ దానినికి పోనా చెప్ తర
ఏది
ఇప్పుడు అకౌంట్స్ మనం నేర్చుకుంటే దానికి
అకౌంట్స్ తో పాటు వాళ్ళ అకౌంట్స్ తో పాటు ఫినన్స్ కూడా చెప్తారు
ఆహా
అంటే స్టాక్ మార్కెట్ లో ఎలా ఉంది ఎలా అయింది సెల్ంగ్ పావన్నీ చెప్తారు అకౌంట్స్ లో ఇంకా ఆ ఎవరేజ్ అనాలిసిస్ అంటే ఏమి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమి
ఆ
తరు
అవునా ఇక మన అంట బి అకౌంట్స్ ఏదో మనం ఏదో పాస్ సేమ్మంటే పాస్
నేను అసలు నేను అసలు ఆ కొంచెం బ్యాక్గ్రౌండే కాదు నేను బిఎస్స బ్యాగ్రౌడ్
అవునా మరి బాగానే తీసుకోరు డెరగా అకౌట్స్
నేర్చుకుంటందాం లేదనింతే
అవునా
అక్కడ
ఆహా అవునా అంటే ఈ నాక ఏకాన్స్ మీద అంత గ్రిప్ లేదని నేను బిఈడి
అంతే నీకు కనిసము బేసిక్స్ అన్నా ఉంటాయి నాకు అది కూడా లేదు నాకు
బేసిక్స్ ఒక బేసిక్స్ ఒక ఒకటే తెలుసు డెబిట్ క్రెడిట్
ఆ నీ మీకు అవైనా తెలుసండి నాకు అసలు ఏం తెలిదు కానీ ఆడిక వెళ్ళక నేర్చుకున్నాడుడబిట్ంటే ఏమి బీట్ంటే ఏమి ఉ ఉ
ఉ అయితే నేను కూడా ఏదనా ట్రై చేయాలి అయితే అంటే మనకి బిఈడి మనం రెగ్యులర్ గా పోకపోయినాడు వస్తుంది
ఆ బీడ్ ఓపెన్ లో కట్టించు కదా
ఆ ఎగ్జామ్స్ కి పోకుండా అదే ఓన్లీ ఎగ్జామ్స్ కి పోయి మిగతా ఇ మనం ఏదైనా ఒక కోచింగ్ తీసుకోవాలయితే ఇక
ఆ అది ఎగ్జామ్స్ ఒక్కటే రాసుకోవచ్చు
అవును ఇంకానే ఏమ రీసెంట్ గా ఏమనా మూవీస్ చూసారా
ఆ మూమిస్ఏమి చూడనండి నేను
అంతే నా ఆసలు ఫోన్ అంట ఫోన్ లో మూవీస్ కూడాడా జోడరా
ఏ అజల్ మూవిస్ ఇండ్రస్ట్రే ఉండది నాకు
అవునా ఎందుకు సీరియల్స్ చుస్తార ఎక్కువ
ఆ సీరియల్స్ మూవీస్ ఏన్ చూడును నికోన్ అంతే బయట తిరిగే బ ఆ అడే బైక్ లో బైక్ వస్తది నాకు
అవునా
తిరుగుతా
అంతేనా తెచ్చుకున్నారా బైక్ ఇక్కడికి
దు ఇక్కడ తెచ్చు క అనంతపూర్ లో ఉన్నప్పుడు నా దగ్గరే ఉంది మీ హాస్ట లో ఉన్నప్పుడు
ఆహా అవునా నా గూడ వచ్చు గాని ఎవరైనా హారన్ కొట్టిరనుకో ప్యాకిగానే అయిపోతాను నడపనిగా.
ఉహు నేను అట్లా లేవ్ నే నాకు చాలా ఇయర్స్ సిక్స్ ఫీట్ అంటుంది
అవునా అదే మనకు అంటే వొచ్చుగాని ఎందుకొ అట్లా సిగ భయం అంతా. మైతది ఇగ అమ్మటే
ఆ అట్ డైలీ వొ వొస్తుంటే అలవాటు అయిపోతది ఎప్పుడో ఒక సారే తోల్తేనే భయపడేది
ఆ ఫస్ట్ లో నా దగ్గర కూడా ఉంది స్కూటీ ఉండి పోయి పోయి పోయి అలవాటు అయినా గాని. పెద్ద పెద్ద బండ్లు కనిపిస్తే గాన్నే అయిపోతా నేను అందుకని ఇక మమ్మీ నువ్వును భయపడుతున్నావ్ ఏమి వద్దులే మళ్ళా ఏమన్నా అయితే ఎట్లా అని ఇయ్యదు ఇగా.
ఆ ముందనే పాపుంది
పాప పుట్టక ముందు నుంచే నేర్చుకున్నా నేను.
ఆ
ఉ ఇంక పాప పెళ్లి కాలేదులే అప్పటికిీ అప్పుడే అవి వద్దులే అంటే ఇక అప్పటికే వద్లేసినా ఇక ఇప్పటి దాం ముట్టుకొలే ఇగా ఇంకా అండి
చొప్పాలి మీరే
ఏముంది డైలీ రొటీను తీ పొద్దుగాలా లేవాలా తినాలా వాళ్లకి తినిపియాలా. అలా వండుకోవాలి అదే ఉంటది ఇగ పెళ్ళయితే
ఉ
ఉ మీరు హాస్టల్ మంచిగా ఉంటాదా క్లీన్ గా
ఆ బానే ఉంటది
ఆ ఆ అంటే ఈ రూమ్ కి సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ అట్లా ఉంచుతారంటా కదా హాస్టల్లో.
అవును మేమ్ ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉంటమ్ నలుగురు